అప్పురా
అక్క ఏ జీతానవ్
ఏన్లేదరా కూచునా తిన్నా తిన్న తిన్నార మీరూ కూరా మడ్కాయ
ఉ
ఆ ఆ పెటీనం
కాయలు ఏం జేసిరుక్క
కాయలు మా రిలేషన్ వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళ అమె అలా చిన్నత్త బిడ్డ ఉంటది పా అత్త వాళ్ళ తారుదున్నా హలో అత్త వాళ్ళ తరపున ఒక పిన్ని అయితది మాకు వాళ్ళు తెచ్చిర్రు కాయలు
ఆ అవునా
మీరు పెట్లే
ఆ పెట్టినం అక్క
పెట్టినమా మేమ్ కూడా అక్కలో కూడా సెవెన్ ఫిఫ్టీ అయినా వాళ్ళకాయలకి ఒక్కటి ముప్పై రూపాయలు వాళ్ళకాయ ఇక్కడ తెచ్చిరు మావూడికాయ
మేమేం చే చేస్తున్నాం కనితమ్మళ్ళ కంచి
ఏడ
అనుపమ్మమ్మా ఒకసార్ లాస్ట్ పెట్టినాం కాయలు ఏడ లేవు అంటే ఏడేలు వేసినాము
ఉ ఎన్ని కాయలు పెట్టరా
ఏబై అక్క
ఉహు మయి ఒక్క పడేనిమిది మా అక్కోలి ముపై కాయలు
ఉహు పెద్దదిగా కాపాక్కడై ఎక్కువ అయితే దీని త తింటాము అన్ని మళ్ళీ అక్కాకి పిన్నికి పోతుంది అని అయిపో పెట్టినం
అదేలే అక్క పంపుతారు కావట్టి ఎక్కువ పెట్టటిరు కావచ్చు
అయి తటారు చిన్న మామకు ఆ వచ్చినోలా కొంత మంది మతనే ఉంటాం
మా వాళ్ళు ఎవరు తినేది మావయ్య అశోక్ బావ ఆ అత్తమ్మ ఇక మా ఆయన ఎక్కువ తినడు
మాకి ఇంట్లుంటే ఇదే ఆయగా
ఆ మా వాళ్ళు దినరు ఎక్కువ నేను కూడా ఎక్కువ తిన ఎ ఇప్పుడు ఒకసారి తింట వేయడానికి భయం
నే తింట మంచినేది
ఫోన్ చేసి తింద త్రిష ఆయ రటి ఇత్త
మొన్న ఉరిసు పోయినప్పుడు చేసినవి అందుకనే నేను ఆడున్న బ్యాగులు వేసిన నా ఫోన్లన్నీ ఇగ ఆగు నిండిపోయినా ఇగ ఫోన్ లోన్నీ ఇగ మిస్ కా లోకి
హుహు
మరి ఏ చూసి మాట్లాడిన ఈడ ఉన్న అని చెప్పిన మిస్ కాళ్ళ మీద మిస్ కాళ్ళు వత్త అంటే ఈడ ఉన్న అని చెప్పినా
హుమ్ ఎగ్జిబిషన్ కి పోయిరారా?
పోలేదు అక్క ఈయాల పోదామని చూస్తున్నా బుడ్డోన్ని తీసుకొని ఏమైందో తెలివదు ఈగ
ఆ ఫిఫ్టీ రుపీస్ ఏంటగా ఎంట్రీ ఫిఫ్టీ గానీ లోపల ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ అంట.
అవునా లోకల్ ఎంట్రన్స్ పోయి
ఆంధ్రుడు జైంట్ వీలు అట్లా
ఏమో బుడ్డోనోక్కదాన బుడ్డోడు నొక్క నెక్కితే అయిపోతదిలే
ఆ జయంతిలు భయమయితది.
ఆ బ్రేక్ డాన్స అది
అసలు అసలు నేను ఏది ఎ లే కన్నా నాకు భయం కానీ పిల్లల్ని తిప్పి చూపిస్తా అయిపోయింది.
పోత రా అక్క
ఈ ఏడ ఇప్పుడు ఏడ పోయేటట్టుందా హుహు మామ ఈ కుదరట్లే టైం
అదే మేము పోదాం అనుకుంటానుం ఈయాల చూడాలి.
హూ
పోదామైతే అనుకున్నాం కానీ ఏమిద్దో తెలివదు లాస్ట్ వారికి
హూ
మళ్ల వాడు ఎప్పుడు వో త్తడో
ఉమ్ మీ మీ కొడుకున్నప్పుడే పోతారు కదా మీరు దేనికైనా హూ
ఇంతలెడిపింది న నా మమ్మల్లు ఇడిచి పెట్టటిండి ఇదా ఉడుగాండు
మ్ అవును చూసినా నేను వీడియోలో ఎవరు తీసి
మా మామయ్య వాళ్ళు తీసి చూడు అన్ ఇంకా చాలా ఉన్నాయి గాని ఇక వాడి ఒక్కడ వాడి ఒక్కడే పెట్టిన అందరి ఎందుకు అవసరమా అని
హూ
అందరి యీ పెట్టాను గా
ఉమ్ ఉ
నాదొక్కదాన్ని సింగిల్ ఉంటే పెడుతున్నావ్ నాది ఒక్కదా అంది సింగిల్ తీయలేదు మళ్ళీ మేమి ఇద్దరం కలిసి మేము అందరం కలిసిది కొట్టే తీసిల్లు నాన్న పెట్టకుండా అఐదక్కడు పెట్టిన ఇంగ పిల్లలలకు అందరికి అదే తెచ్చినం టూబుల్ తెచ్చి విడిచి పెట్నాం
ఎంతయిందిరా అది టూబ్
ఏమో నా మరి టూబ్ నాకు ఇస్తావా మరి రేపు వన్ ఫిఫ్టీ అంట అక్క
ఒక్కట అందరికి ఎవరు పెట్టుకున్నరా
మా మామయ్య పెట్టుకున్నాడు పెద్ద మావ
ఆహ ఎవరిది వాళ్ళు తెచ్చుకున్నారేమో అనుకుంటారు నేను
ఏమో ఇంగ ఏమ తెలివదు నాకై తెలియదు కానీ మావయ్య అయితే ఇగా తెచ్చి ఇచ్చిండు ఈయంగానే వాడు ఎగిరిండు అసలు దిగడు వాడు అంతకు ముందు పోయిన దిగలేదు ఎట్రనో నిన్న దిగిండు
హ
అంద ముందు దుఃఖానా అ పోయినప్పుడు కమ్లరి పోయినప్పుడుఆ గిత్తతస్ అందులో అసలు దిగనీయల వాలు అమ్మందిగాని దిగాలి ఎ దిగిండుగా మళ్ళ రాంట రాలేడు వాళ్ళ వాళ్ళకి ఆడి ఆడి ఆడిక ఓపిక కొద్దిసేపు పోయినప్పుడు అప్పుడు వచ్చిందిక పై
ఇట్ సైడ్ పోయిర్రా
వచ్చాడే కట్టకలక్క
ఏది పైకి ఎత్తుకుంటారు చుడ ఆట
ఆ ఆడయితేనే బెస్ట్ కా అక్కా మరి
ఆ ఆ ఆటయితేనే సమానంగా ఉంటది మంచిగా నీళ్ళు ఉంటే వంపుదింపులు అనేవిమి ఉండవు
ఉ ఉన్నాయి వంపులు ఇట్ లాస్ట్ క అట్ లాస్ట్ కు మంచిగా ఉంటది మధ్యలో మొత్తం పొందే
అవునా
మధ్యలో మస్తు పోతుంది విన్నట్టు నిన్నట్టు ఇం వేసుకోని ఆడి పోయడం అద లోపలికి పోతన్నాయి కాళ్ళకి ఏడుకో
క్లీన్ గా ఊబడతా యారో
ఆ
మంచిగా నీటుగా ఉన్నాయా వాటర్ అంటన
ఆ నీటికిిన ఉన్నయ్
అడుగు కనబడతాందా అంటాన
ఆడుగు ఏమో పడట్లే
ఈ కొంచెం కిందికని ఆ మధ్యలో కట్టిరు చూడు
ఆ ఆ
అట్టైతే అదివరకు ఎంకడ పోయిన చచ్చిపోయినప్పుడు మేము పోతే ఆడి కూడా కనపడ్డది అప్పుడు
హ మంచిగనే ఉంది ఇప్పుడు
అడుగు క్లియర్గా కనపడ్డదిరా నీళ్లు తేటగ ఉండి
ఆ నిన్న చాలా మంది ఉ రోజు చాలా మంది ఉంటరు వస్తును సాయంత్రం
ఊ
ఎండకాలం వల చాలా మంది అండి ఆ అందరు పూర వాతలు
చల్లగా ఉంటాయి నీళ్ళు మంచిగా ఆడుకుంటు
ఉహు చిన్న చిన్న పోరగాళ్ళు కొడతారు ఈత
ఉ ఐరాకాద్య స్విమ్మింగ్ పూల్ కడదాం
వే టూప్ పేటి ఏడిచిపెటర్రు
ఆ చిన్న చిన్న పిల్లలకు నేర్పిస్తారు స్విమ్మింగ్
టాయ్ చాలా మంది ఏళ్ళ పొద్దున పొద్దున మాన్న పోయినప్పుడు కాని చాలా మంది ఉన్నారు రంటేనే ముగ్గురు నలుగురు ఉన్నారండి చిన్న పోరగాళ్లు
ఉ
అమ్మమ్మ ఏం జెస్తుంది అక్క
లేదు
ఊరు పోయిందా
అక్క అక్క వాళ్ళ ఇంటికి పోయింది
తిన్నారా అక్క మరి అన్నం
తిన్నార తిన్నగా మా మామిడికాయ పచ్చడి తో తిను ఉంటే అంత ఎగ్గాలినట్టయితే
అ
కొన్ని కొంచెం కూల్ వాటర్ తాగిన తింటాలే కానీ ఇక పొద్దున్నంచి తినలేకి ఇప్పుడే తినేసరి ఆట్లే అయితది
ఆహా అట్లనే అయితది ఒక్కసారే తిన్నాను కదా పొద్దున్నుంచి లేకున్నా
ఉ మామలేడు పోయ బండికి పోతాను అనుకుంటూ పో బండి ఖరాబ్ అయింది మాది
ఆ
అ
కా
చెప్పాలి రా ఆయిరతి ఇవాలా పొద్దున్న వద్దు పెట్టింది ఆద్య రిమోట్ తోని ఆడుతది
ఐరా డిసెంబర్ సెవెటీన్ గా అక్క
నైన్ంటీన్
ఆ నైటీన్ ఆహ ఇడిది ఎయిటీన్ నాది నైటీన్ అంతే అదే ఎయిటీన్ నైన్టీన్ ఉంది అనుకు సెవెంటీన్ అనుకుంటాను నేను
లేదు లేదు మే వొడిదే
మావోడు మే ట్వంటీ త్రీ అయిపోయింది ఆ ఎయిపోయింది వాడిది మొన్ననే అయిపోయింది ఆ అదే నేను ఒకసారి బడ్డకి లేకుండా పోయినా అదే గుర్తుంది సేవేంటీన్ అనుకున్నానా
నైన్టీన్ డిసెంబర్ నైన్టీన్
ఆ ఆ దీపిక బిడ్డ బానే చెత్తదాంతగా గ్రాండ్గానే చేసుకుంటాందంట ఫస్ట్ బర్త్డే
ఎవరు క్రిషా వాళ్ళు ఏదైనా గ్రాండ్గ చేసుకుంటారు
హ్మ్ బర్డే అందర్న్నే ప్రతి ఒక్కరిని పీల్చి చెత్తదంట
హ్మ్
తనడాచేతే కుదరదు ఇడాంటే అందరు ఒతర్లే కానీ ఆడికిపోరు చాలా మంది
అవును
ఇడ్డాన్టే అందరికి తెలిసు ఇల్లు అడికెవరు తెలుసక్క
పెళ్ళక్కనే అయింది కదా తీర్షది
ఆహా పెళ్ళి ఆ ఆ పెళ్ళక్కన్న అండి తీర్షది
హమ్
అట్లా నా కన్నా కాదు అక్కనే అయిందక్క
లేదుఇక్కన్నా అయింది అనుకుంటాను నేను
ఆ మనక్కది అడే అయింది ఆ త్రిషది ఇక్కడనే అయింది
మని పెళ్ళికి నేను పోయినా గాని త్రిష పెళ్ళికి పోలే
అందుకని పోయ్నా ఆ మాఅక్క పెళ్లిక్గాని పోయినాం ఖమ్మంకి
నేను నేను వచ్చినగా
అప్పుడు మాయా మేము పోయేసరికె ఆక్కపెళ్లి అయిపోయింది నాల్గప్పుడు
నేనులేనా డిసియంలా
డిసియంలోనే వచ్న్నావా ఆ ఉ అంత గుర్తు లేదు అప్పుడు అంత టచ్ లేదు
డిసియంనే పోయిన ఆ అదేంది పోయేసరికి మ్యారేజ్ అయిపోయింది
ఆ
తిన్నం మళ్ళొచిన్నం
ఆ అర్డియన్డెక్స్ ఆమె
అదే రిమోట్ని బా మొత్తం చూతాఅన్నీ చర చరు చెత్తాంది ఆగో రిమోట్ గుంజుకున్నఅనీ ఏడుతంది హ్మ్ అంతే చూసిన అమ్మాకు ఉన్నదే గింతంత పిల్లాగాని
ఇంకా అమ్లు రాట్లేఏనాకిటు
ముందు వాళ్ళ అమ్మకి టి పెట్టిచ్చిందిగా
ఆ కొత్తది కొన్నది ఏంది ఇంకోటీవీ యేనక్కా
లేదు లేదు చిన్న టీవీ మాదే అప్పటిది పాతది ఉండే ఆ టీవీయే పెట్టించింది ఇగ టీవీ చూసుకుంటేనే ఉంటారు వాళ్ళు. ఉమ్ ఇగ టీవీ ఉంటే వాళ్ళకి ఏమున్నా. ఉన్నా ఏం కాదు లేకున్నా ఏం కాదు.
ఆహ్.
ఆహ్ ఆ టీవి చూసుకుంట బొమ్మలు చూసుకుంట ఉంటుంది ఇగ.
ఉమ్.
హలో.
సరేలే అక్క మరి